హలో హలో
ఏం లేదక్క మీరు ఎలా ఉ లేదు ఎలాం లేదు అ పాప పడుకుంటా ఉంది పడుకొని లేసింది ఇప్పుడే
అవున
తిన్నారా మీరు
తిన్లే తినాలే ఇప్పుడే
చిన్న ఎటు పోతూనావు తల్లి ఇంకా దగ తలో ఎత్తుకుంటందా నేను పన్నులు కన్నమ్ ఎయిత్కంటదితు ఎ ఆ అ హలో ఓ ఒకటె ఏడుస్తా ఉంది
ఎందుకంట
ఆ బొమ్మలు కావాలంటే అ దానికోసం దీనికోసం అని ఇంట్లోకి బయటికి మొత్తం తిరుగుతా ఉంది ఏడువకు తల్లి
అవునా తిన్నరా ఏం కరి ఏం చేస్తున్నారు
మాది ఏం కరి చింతకాయ పచ్చడ అ తిన్న మళ్ళ ఒక రౌండ్ ఏస్తే ప్రశాంతంగా ఉంటది ఇగా ఆ మీది
అది బెండకాయ టమాటో
ఆ అయిపోయింది